హలో
అ అన్నె ఆ అన్నయ్య
హలో చెల్లి ఇనిపిస్తుందారా
ఆ ఇనిపిస్తుందన్నె యినిపిస్తుంది
ఆ ఎలా ఉన్నార్రా
ఆ బానే ఉన్నాం అన్నయలా ఉన్నారు
ఆ నేను కూడా చాలా బాగున్నాన్ రా
ఆ ఏం చేస్తున్నార్ భోజనాల్ అయిపోయినయా
ఆ జస్ట్ ఇ దగ్న తినేసన్ రా
ఓ ఇందాక్ తినేసారా ఏన్ కోర ఈ రోజు
ఈ రోజు వంకాయకర్రీ
ఆహ వంకాయ్ కర్రీ యా
ఎయ్
ఆ అదేదే ఎక్కడికో పాట్ల పాటల్ జరిగే ప్రోగ్రామ్ కేక్కడికో వెళ్తానన్నార్ యెళ్ళారా క
ఆ నువ్వు మాట్లాడేది మొన్న జరిగిన
ఆ మొన్న పా ఆ అవునవును ఎళ్తానన్నారు కదా ఎవరో పాటలు పాడటానికోస్తున్నారు ఏళ్తాను నాకిష్టం కదా అన్నారు కదా
ఆహ నీక్ తెలిసిందే కదరా ఈ రోజుల్లో అ ఆ కాలం నాటి పాటలంటే నాక్ చాలా ఇష్టమని
ఆ అప్పట్లో పాటలు బాగుండేవి నిజంగానే
అప్పట్లో పాటలు ఏ ఈ సమయంలోనన్నా కొంచెం ఒంటరిగా అంత ఒంట తనం ఫీల్ అయినప్పుడు ఆ పాటలు వింటే ఎంతో మనసుక్ ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి
ఆ చావును అప్పట్లో అవ్ అలాగే ఉండేవి
ఆ కార్యక్రమానికి వెళ్ళాను వెళ్ళాను
ఆ ఏమైంది
ఆ కార్యక్రమంలో చాలా మంచి ఆర్టిస్టులు ఎంతో మంది ఒచ్చారు చక్కని పాట్లు పాడారు
అవునా
ఉ ఉ చాలా బాగా ఆలకించి ఆ సమయాన్ని చాలా
ఓ అయితే బా ఉత్సాహంగా పాల్గొన్న రన్మాట అందులో
ఆ అలా పాల్గొన్నా
అదేలే అప్పుడు కూడా ఎప్పుడు పాట్లు ఎక్కువ్ వింటారు కదా
ఆ పాటలు వినడం నాకు ఒక అలవాటు
ఉ అది మనకి ఒక మనస్ ప్రశాంతత కోసం బాగు ఉపయోగపడుతది
అది ఒక రోజులో మనకి ఉండడం అనేది అది చాలా కొన్ని కొన్ని సమస్యలుగా మనం ఎదుర్కొన్నంత శక్తిని ఇస్తాయి ఆ పాటలు
అవునవును నిజమే అప్పుడు పాటలు అయితే ఇంకా చాలా బాగుండేవి మంచి ఉత్సాహాన్ని ఇచ్చేవి అవునవును అందుకే అప్పుడు వాళ్ళు కూడా అలాగే అవి ఎక్కువ వింటూ ఉండేవారు పాటలు వింటూ పనులు చేసుకోవడం అప్పుడు అలా చేసినట్టు కూడా అనిపించేది కాదంట ఇప్పుడైనా సరే మనమైనా అంతే కదా పాటలు వింటి ఏ పని చేసినా తొందరగా అయిపోతుంది
ఖాళీ సమయాల్లో మంచి పాటలు వినడం అనేది ఒకలాంటి
ఆ
ఆనందాన్ని కలిగిస్తాయి మెదడు చాలా
ఆ వేగంగా పని చేస్తుంది అవునవును ఏదైనా అతి ముఖ్యమైన పనులు ఉన్నప్పుడు ఆ కొంచెం కంగారు పెట్టేవి ఏమైనా అయినప్పుడు అలాంటప్పుడు అవి వింటే అంట కొంచం మనకి కూడా ధైర్యం వచ్చినట్టు అనిపిస్తుంది అంట కదా
వస్తుంది ఖచ్చితంగా వస్తుంది అలాంటి పాటలు వినడం వాటి అర్థాన్ని అర్ధం చేసుకొని ఉన్నప్పుడు మనశ్శాంతి అనేది చాలా వస్తుంది
అది నిజమే అలాంటి పాటలు వింటూ ఉన్నప్పుడు బాగుంటుంది
నీకా ఆ కాలంలో బాగా నచ్చిన సంగీత విద్వాంసకుడు ఎవరు
అప్పట్లో అంటే మణిశర్మ గారి పాటలు ఎస్పి బాల సుబ్రహ్మణ్యం గారి పాటలు ఇట్లయితే నాకు చాలా ఇష్టం అవి బాగుంటాయి ఎక్కువ సార్లు విన్నాను నేను ఎప్పుడైనా మ నసు బా పోలేనప్పుడు అలాంటప్పుడు అలాంటి పాటలు వింటే కొంచెం ఉత్సాహం వచ్చి ఎప్పుడైనా నేను కూడా పని చేసేటప్పుడు ఆ పని చేసేటప్పుడు అయితే నేను అలాగే పాటలు పెట్టుకుని చేస్తానమాట అప్పుడు తొందరగా చేసేయగలను
పాటలకున్న శక్తి అదని చెప్పొచ్చు మనం
ఆ నిజమే నిజమే అప్పుడు ఏ చిత్రానికి అయినా అంత అందాన్ని ఇచ్చేది మొదటిగా చూడాలి అని చిత్రాన్ని చూడాలి అనిపించేది కూడా పాటల ద్వారే
పాటలు ఎంతైనా చాలా ఆకర్ష ఆకర్షవితమైన విధంగా ఉంటాయ్
అవును చాలా ఆకర్షిస్తాయి అవి దాని వల్లే చాలా చిత్రాలు లాభాన్ని తెచ్చుకున్నాయి అవును అవును ఇప్పుడు కాదంటారు గాని నాకు తెలిసి అయితే అలాగే జరుగుతుంది
జానపద పాటల అంటే నీకు ఇష్టమారా
కొన్ని కొన్ని తక్కువ ఎప్పుడో అంటే నేను పాఠశాలలో ఉన్న సమయాల్లో ఎక్కువ ఆ పాఠశాలలో ఏదైనా నృత్య పోటీలు అవి జరిగినప్పుడు వాటికి ఎక్కువ చేసేవాళ్ళం అలా అప్పుడు విన్నవే గాని ఇప్పుడు తక్కువ
కానీ జానపద గేయాలు పాటలు ఎంత బాగుంటాయి ఎంత ఎంత ఉత్సాహాన్ని కలిగిస్తాయి
ఆ అవును అది స్వచ్ఛమైన భాషలో అందరికి అర్థమయ్యేలా అందరి మాటలు పలికేలా ఉంటాయి
ముఖ్యంగా నువ్వు అన్నమాట ఎంతో నిజమైంది అందరి మాటలు పలికేలా ఉంటాయి ఆ పాటలో
అందుకే అవి అంత బాగుంటాయి అంటారు
ఆ పాటలు సాయంకాలవేళలో అందరితో కలిసి ఆ పాటలు వింటూ అందరి మధ్యలో ఉంటూ ఆ రోజుల్లో ఉండే ఆనందాన్ని
ఆ అప్పట్లో వాళ్ళు పొలంలో పనులు చేసేటప్పుడు అలా కలిసి పాడుకునే పాటల్ని ఇలా ఇప్పుడు జానపద పాటలుగా బయటకి తీసుకొస్తున్నారంట
నువ్వు చెప్పింది నిజమేరా
అవును అలాంటివి ఇప్పుడు మనకి ఇంత మంచి రోజు గుర్తుండిపోయే పాటలుని ఇస్తున్నాయి వాళ్ళు మొదలు పెట్టిన దాన్ని ఇప్పుడు వీళ్ళు కొనసాగిస్తున్నారు అందుకు వాళ్ళ గొప్పతనం చెప్పుకోవాల్సిందే
అది ఖచ్చితంగా వాళ్ళ గొప్పతనమే ఆ పాటల కూరుపు ఆ పాటల అందరికీ అర్ మే విధంగా వాళ్ళ చక్కటి వాళ్ల పాడడం
ఆ మ మనం రోజు వాడుకునే మాటల్ని పాటలుగా మార్చి చేసినదే ఈ బియాని
ఎంతైనా అప్పటి వాళ్ళు వాళ్ళు పెట్టే వాళ్ళు పెట్టిన ఎంతైనా వాళ్ళ వాళ్ళు అందరి కోసం మంచి పాట రావాలి అని వాళ్ళు పడే తాపత్రయం అనేది అది ఎంతో గొప్పది
అవును నిజమే మన పాట మన మాట పాట అవ్వాలి కష్టం మంచి పోవాలి వాళ్ళు చేస్తున్నప్పుడయితే ఇప్పుడు ఇప్పుడు కూడా అది కొ అది వాళ్ళ అద్భుతం అలాంటి ఆదర్శవంతమైన పనులు వాళ్ళు ఒకప్పుడు చేసేవారు పాటలకు నాంది పలికింది అయితే అలా పొలం పనులు చేసే వాళ్ళే రైతు
రైతులు
ఆడవాళ్ళు కూడా ఇలా ఆ పిండి వంటలు వండినప్పుడు ఇలా వంటలు చేసినప్పుడు అలాంటి అప్పుడు పాడేవారట
ఆ నేను కూడా విన్నాను రా ఆ విషం
అవును
ఇంకా మన వీధుల్లో అప్పుడప్పుడు అందరితో సరదాగా ఆ నలుగురు కూర్చున్న చోట ఒక ఒక ఒక మనిషి అలాంటి పాటలు పాడి అందరినీ ఉత్సాహ పరిచేవారు
అవునవును అదే ఇప్పుడు మనకి ఉపయోగపడుతుంది అంటారు వాళ వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ఇప్పుడు అందరు బాగా చేస్తున్నారు
కానీ అప్పట్లో ఉన్నంత స్వఛత అనేది ఇప్పుడు ఉంటుందా అనేదే నాకున్న పెద్ద అనుమానం
కొన్ని కొన్ని అంటే కొన్ని పాటల్లో అప్పుడే అందాన్ని ఇప్పుడు తీసుకురాగడానికి ప్రయత్నిస్తున్నారు చూడు అక్కడ వాళ్ళు వాళ్ళ అనుకున్న పని సక్రమంగా చేస్తున్నారు ఎందుకంటే అప్పట్లో అందాన్ని కూడా తీసుకురావాలంటే అంటే అది అవ్వదు కాబట్టి అక్కడ వరకు ప్రయత్నించగలుగుతున్నారంటే వాళ్ళు అనుకున్న జాతి సాధించినట్టే కదా
నువ్వు చెప్పింది నిజమేరా
అవును చాలా మటుకి ఇప్పుడు ఇప్పుడు తీసుకొస్తున్నారు అంతకు ముందు కొంచెం మార్చాలి సంగీతాన్ని కొంచెం మార్చాలి కొంచెం అటువైపు ఎలా వింటారో అలా మార్చాలని ప్రయత్నించేరు ఇప్పుడు పాత సంగీతాన్ని మళ్ళీ మనకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు కాబట్టి కొంచెం మాది కొంచెం
ఎంతైనా అప్పటి రోజులు ఆ పాటలు ఆ సమయం అక్షరాలు అయన్ని ఎంతో గొప్పవి
అప్పుడే గొప్పవే అవును అది నేను ఒప్పుకుంటాను అప్పుడు వాళ్ళు మొదలు పెట్టింటే ఇప్పుడు ఇవన్నీ లేవు అనుకుంటాను నృత్యాలు కూడా వాళ్ళు ఇలా పనులు చేసినప్పుడు అలసిపోయి ఆ అలసట తీర్చుకోవడానికి చేసినప్పుడు మొదలైనవే ఇవన్నీ ఇప్పుడు మనం బయటది కొణకి పుచ్చుకొని కొత్త కొత్తయ్ నేర్చుకుంటున్నాం అదే జరుగుతుందని నేను నమ్ముతున్నాను
నేను దాన్నే నమ్ముతునాను బలంగా
అవును
అయితే అభిరుచికి తగ్గ సంగీతం వినడం అనేది చాలా మటికి ఆ మనశ్శాంతి అనేది మనసుకి దొరుకుతుందని నేను బలంగా నమ్ముతాను.
అవునవును అంతే కదా ఎప్పుడైనా నచ్చిన దాన్ని వినడంలోని దాన్ని మన్నీ మనం పాడుకుంటూ పాడుకుంటూ దానిలో దానిలోని భావాన్ని అర్థం చేసుకోగలుగు కొంచెం మనం ఆలోచించే విధానాన్ని మారుస్తాయంట
ఖచ్చితంగా మారుస్తాయిరా
సరే అన్నయ్య మళ్ళీ చేస్తాను కొంచెం పని ఉంది
హలో
ఆ అదే కొంచెం పని ఉంది మళ్ళీ చేస్తాను అన్నయ్య అన్న
ఆ సర్ సరేరా
ఆ అ